నమస్కారం అండి.
నమస్కార అండి. ఒక్కొక్కసారి తొందరగా వస్తందండి. తర్వాత ఒక్కొక్కసారి లేట్ అయితంది.
నాకు సెకండ్స్ పడతలేవ్వండి. మాట్లాడతంటే కానీ టాస్కులు కూడా పూర్త అయినట్టు ఒకటి వెనుక ఒకటి అయిపోయినట్టు కనబడుతుంది. కాని జీరో అని చూపిస్తదండి. ఎలా అండి గ్రూప్ లో పెడితే కూడా ఆల్రెడీ సిస్టమ్ అయితుంది. అని చెప్తున్నాడండి. నాకు అలా ప్రాబ్లం అయితాదండి.
ఏం కాదండి. జీరో పడితే అక్కడ అక్కడ మరి ఆ ప్రాబ్లం ఏందో ఏదో ప్రాబ్లం ఉంటది. కాని ఆల్రెడీ సిస్టమ్లా రికార్డింగ్ అయితదంటే ప్రాబ్లం ఏం లేదు సారే చెప్పిండు. కదా
అవునండి.
చెప్పినాక ఇంకా ప్రాబ్లం ఏంది. మరి కాల్స్ మాట్లాడకుంట ఉంటలేరా అట్లా అయినా
ఆ ఏ దేని గురించి టాపిక్
టాపిక్ దేని గురించి మాట్లాడదామండి.
మీరు ఏం చదువుకున్నా రాండి.
మేమ్ టెన్ పది చదువుకున్నామండి.
ప్రైవేట్ స్కూల్, గౌట్ స్కూల్ ఆ
గౌటే అండి ప్రైవేట్ చదిపియాలి మా పేరెంట్స్ మేం కొంచెం పేదవాళ్ళం అండి చేసుకుంటే బతికేది మా అమ్మ వాళ్ళు
ఆ
అట్లాని మా అన్నయ్యలైనా మేమైనా గవర్నమెంటే అండి ప్రైవేట్కి ఏమి వెళ్ళలేదు మా అన్నయ్య పది చదువుకున్నాడు చిన్నన్న ఏడు చదువుకున్నాడు నేను పది చదువుకున్నా అేనండి మా నాన్నమ్మ చిన్నతనంలోనే చనిపోయిండండి
అవును సేమ్ సిచ్యువేషన్ అండి మాది ఎలా అంటే మేము చిన్నప్పుడు నర్సరీ నుండి సెవెంతత్ క్లాస్ వరకు ప్రైవేట్ స్కూల్ లో చదువుకున్నామండి
ఆ
మా అక్క నేను ఇద్దని సేవ క్లాసు సేమ్ ఏజ్ ఎంత వరకే ఆ అక్కడ చది ప్రైవేట్ స్కూల్లో చదివించారండి
ఆ
మళ్ళీ తర్వాత ఎయిత్ నుండి టెన్త్ వరకు నేను కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదువుకున్నానండి మళ్ళా మా అక్కనేమో గౌటు స్కూల్ లో చదువుకుంది ఎయిదు నుంచి టెన్త్ వరకు నేను ఇంటర్ కస్తూరు నేను ఇంటరు మాడల్ కాలేజ్ లో చేశానండి ఎంపిసి గ్రూప్ తీసుకున్నాను మా అక్క మహర్షి కాలేజీ లో చదువుకుంది సిీఈసి తీసుకున్నదండి
అంటే మ్యాథమెటిక్స్ బాగానే చేస్తారండి మారు మీరు ర
చేస్తామండి ఇంగ్లీష్ నేను ఒక ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు తెలుగు మీడియం తీసుకున్నండి ఇంటర్ లో ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను మళ్ళీ అందులో గ్రూప్ లో కూడా నేను సప్లిమెంటరీ ఎగ్జామ్ ఒ అక్కడు కూడా నాది రాలేదండి నేను అన్ని పబ్లిక్ ఎగ్జామ్ లో రాసానండి ఆ బా ఫస్ట్ ఇయర్ సె సకెండ్ ఇయర్ ఫైవ్ థౌజండ్ థర్టీ సిక్స్ వచ్చినాయిండి మార్క్స్ నేను ఫెయిల్ అయిత కావా అనుకున్నానండి భయమైందండి మా వాళ్ళకు మేమో చూపిస్తే గ్రేట్ అసలు నువ్వు ఇంత ముందు తెలుగు మీడియం తీసుకొని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తీసుకుని చీటింగ్ కూడా చేయలేదండి నేను నా ఓనుగానే చదువుకున్న రాసుకున్నా చేసినా అండి మా అన్న పక్కకు వేరే అంటే సెంటర్ లో నా పక్కకు వేరే అమ్మాయి పడ్డదండి ఆమె తెలుగు మీడియం అండి ఆమెది ఏదై అన్నా చూసి రాద్దామన్నా కూడా అసలు ఏం కనబడకపోయేదండి అమె తెలుగు మ మీడియయం నది ఇంగ్లీ పుణగాదండి ఇలా అ చిన్నప్పటి స్టడీ లో ఉన్నప్పుడే ఏజ లో చదువుకున్నప్పుడే మస్తు అని హ్యాపీనెస్ అనిపించేదండి ఇప్పుడు మ్యారేజ్ చేసుకొని పిల్లల కాని ఇట్లా సంపాదన చేసుకొని డు ఇట్లా ఖర్చులు బాగడు పిల్లలు స్కూల్ లో పె తిండికి పిల్లల కట్టడానికి బట్ట తినడానికి తిండికి అసలు డబ్బు వల్ల మస్తు ఇబ్బంది అవుతుందండి ఎందుకంటే మేము కూడా ఇంట్లోనే ఉండడండి వేరేం పొలం పనుల ఇంట్లా పత్తి ఎరడానికి కలుపులు కలవడానికి ఏం వ్యవసాయం పని ఏమి చేయ్యమని ఇంట్లోనే ఉంటాం మాది కూడా బాగా బాగా పేదరికం నుంచి వచ్చినామ అండి నేను
హ
మా డాడీ మ్యారేజ్ నా మా అక్క మ్యారేజ్ అయిపోయినాక మా అక్క మ్యారేజ్ అయినాక ఒక వన్ ఇయర్ తర్వాత మా పా పాప పుట్టిందండి వన్ ఇయర్ అయింది మా డాడీ చనిపోయిండు ఆ పాప పుట్టినాక వన్ ఇయర్ కి చనిపోయిండు
హ
మా అక్క కూడా కాలు కలగ కల కడగలేదండి మా అక్కకు మామ మేన మామ ఏనా ఇచ్చినా కోటన్స టెంపుల్ లో అయింది మ్యారేజ్
అ
అయితే మా మీన భావనే చేసుకుందా అన్నట్టు మా అమ్మ
ఆహా లవ్ మ్యారేజ్ అండి
లే లవ్ మ్యారేజ్ కాదండి
అరేంజ్డ్ ఏ నా
తాత వాళ్ళు మేయినా మేనా అంటే చె తోడబట్టిన చెల్ల కొడుకుే ఇచ్చింది ఇచ్చిందిండి మా అమ్మను ఇస్తే మా అమ్మ తమ్ముని తమ్మునికి మా అక్కని ఇచ్చిందండి అట్లా బాబ వా కాళ్ళు కడగద్దని బామ్మది కాలు కడగద్దని మా బాపమ్మ మా తాత కడిగారండి
ఉమ్
ఇట్లా ఇక మా మామయ్యనే చేసుకున్నదండి ఇక మా అక్కమ్మ చేసుకున్నది నాకు మా పిన్ని మా బాబాయ్ వాళ్ళు కడగాలి రండి మా డాడీ అ నా పెళ్ళి నా పెళ్లిి కాకముందుకే చనిపోయండి అని నా కాలు గడగలేదు మా డాడీకి బాగా మత్తు పదార్థం బాగా తీసుకున్నాడండి చిన్నప్పటి నుంచి ఆయన అంటే ఇది డ్రింక్
డ్రింక్ ద గుడమ్బ దాగుతడా ఓకే ఓకే
ఆ అల్కాహాల్ బాగా తీసుకునేది అన్నట్టు
ఆ మటుకుబనిస అయిపోయిం డు
ఆ తాగడానికి బానిసాయి అట్లా చేసిండండి మాకు పెళ్ళి చేయలేదు మా పిన్ని మా బాబాయి కాళ్లుు గ డిగారండి అల్ అదృష్టం వల్ల ఇద్దరు పాపలు ఒక బాబు పుట్టారండి బాబు కోసం అయితే బాగా కష్టపడ్డాండి
ఉమ్
బాగా కొడుకు పుడితే ఒకలాగా అది వంశానికి ఉంటది కదా ది ఇద్దరు బిడ్డలు ఒక ఊరికి వెళ్తారు కదా అని అట్లా కొడుకు ఫస్టే కొడుకు పుడితే బాగుండేవ అని అనిపించేదండి
కొడుకు పుట్టడానికి మీరు కష్టపడాల్సిన అవసరం ఏముందండి ఏం కష్టపడ్డరు ఏమన్నా చేసి పెట్టేది కాదు కదా
కష్టపడు అంటే కావా అంటే ఇద్దరు పాపలు ఒక ఫస్ట్ పాప తర్వాత బ అంటే ఫస్ట్ బ పాప పుట్టినప్పుడే కొడుకు అయితడు కావచ్చ అని అనుకున్నామ అండి అంటే ఫస్ట్ మేమే ఇద్దరు ఆడపిల్లలం కదా
ఆ
మాకు ఫస్ట్ ఫస్ట్ ఒక బాబు ఇస్తే మాకు కూడా ఏం ఇబ్బంది ఉండకపోవని ఏడ్చామండి పెద్దాం అప్పుడు ఏడవలేదు హ్యాప్గానే ఏ ఉన్నాం చిన్నం అప్పుడే బాగా ఏడ్చామండి అసలు ఆమె అబ్బాయి పుడుతే అనుకుంటే అమ్మాయి పుట్టిందండి అట్లా కూడా ఇక కొన్ని రోజులతోతో ఫంక్షానికి ఒక్కళ్రు అంటే మా పెద్దోళ్ళలకు ఇద్దరు అబ్బాయిలు చిన్నోళ్ళలకు ఒక కొడుకు ఒక పాప కాబట్టి వాళ్ళకు ఉన్నట్టు మాకు కూడా ఉండాలి కదా అని ఏడ్చినామండి ఎవరు పిల్లలు ఒకళ్ళకి కాదు కదా అండి
అవి కారు కాద ఎన్ని రోజులకున్నా ఎవళ పిల్లలు వాళ్ళకే కావాలి
అందుకే అండి మన పిల్ల మా మన అబ్బాయి మన పిల్లలకు తోడ పుట్టిన తోడు ఉండాలని ఒక అబ్బాయి అయినా ఉండాలని అందుకే చాలా అసలు టెస్టింగ్ కూడా వయించుకున్నామండి
అవునా పాప బాబానేండి
ఆ అవును ఆ
పాపా బాబాయా
ఆ పాప బాబు పాప ఆ చావునండి
పాపా బాబా అని టెస్ట్ చేయించుకున్నారా అంటున్నా
ఇక్కడే కదండి నీకునే అసం పేట దగ్గరం కుక్కండ దగ్గర
అంటే ఎన్ని నెలలకు తెలుస్తుదండి అది
ఫోర్ మంత్స్ లో చేయించుకున్నాండి నేను
ఫోర్ మంత్స్ లో తెలుస్తుందా పాప బాబా అన్నది
ఆ ఇప్పుడు వన్ ఇయర్ బాబా అండ అండి నడుస్తున్నాడు రు ఏ ఒక్క ఫీరోక ఒక్క ప అయిందండి ఈమె అండి మోట పిల్లల డిస్టర్బెన్స్ వినబడుతుందా అండి పిల్లలు
మీ అమ్మమ్మ దన పడుత పతుందండి పిల్లల్ వినబడుతుంది
చింతకాయ పొట్టు తీస్తున్నారండి వాళ్ళు
అవునా
అమకు చిింటకాయ కావడ లేదండి ఒక చింతకాయ కావాల
చింతల్ లేవు అండి అట్ సైడు
అవు చింతల్ లెవ్వండి ఎక్కువ చింత చెట్లు ఉండయండి మాకడా తినకు అవి దినకు ఆ
చెప్పండి ఇంకేంటి విశేషాలు మీరు మాట్లాడినోళ్ళు ఎవ్వరేమి మాట్లాడలేదా అండి అవేంటివో చెప్ప పరాదుండీ.
ఒకటి నీతి కథ చెప్పన్నా అండి. అ ఇక ఒక వేటగాడ ఆట అండి ఒక కోడీ పుంజు ఆట ఒక పావురం ఆట ముగ్గురు ఒక నీతి కత ఉన్నది. అందులో ఒక వేటగాడు ఏం చేసిండట కదా వేటగాడు కోడి పుంజున్ దొరకబట్టిండట ఒక అడవిలా
ఊ
దొరకబడితే దొరక పడితే కోడి పుంజున్ దొరకబట్టి సంచిలో వేసుకున్నాడట సంచిలో వేసుకొని సంచిలో వేసుకొని పావురం కూడా పావురం చూసి వచ్చిందట వేటగాన్ని సంచులో వేసుకొని వస్తాండే కోడి పుంజును చూసి చూ చేసి ఏం చేసి ఇలాటంటే
ఆ స్టోరీ మర్చిపోయారా అండి.
కో ఆ పావురం చూసిందట పావురం చూస్తే ఆ పావురం ఇట్లా యాక్షన్ చేసినట్టుగా పడ్డదట నన్ను కూడా తీసుకుపోతాడు కావచ్చని కోడి పుంజును సంచిలేకెళ్ళ ఉరిగిందట పావురం అనేది లేచిందట వేటగాడు బతికిపోయిండు కోడి పుంజు ఎగిరీపోయింది. సరే కా కట్ అయింది. రెండు లక్షలు పడ్డాయి నిన్న ఆయన వాట్సాప్ పెట్టిండ్లేదా ట్రాన్స్ఫర్ కొట్టిండటా ఇలట్ల మీ ఇల్ వెట్టిండి.